హలో న్న
ఏడున్నావ్
నేను ఇంటికాడున్నా
ఏం చేత్తానవ్.
ఇంట్ల కొద్దిలా ప్లాన్ చేసుకుంటానా చిన్నప్పటి ఒక షాపింగ్ మాల్ కి పెడదాం అనుకుంటానా
అవునా
ఉ
ఎక్కడ
ఇంకాడ మనం ఎబ్బాల్లొ పెడదాం అనుకుంటనా.
స్ బావున్నావ మరి
ఉ మం ద్యలొనె కానీ ఒక ఇ పాత షాపింగ్ మాల్ అయితే ఉంది. ఇప్పుడు కొద్దిలా మళ్ళా కొత్ ది పెడదాం అనుకుంటన్నా
ప్లేస్ ఉన్నదా మరే
మ్మ్ ఒక చిన్న ఉ ఒక ఫ్లాట్ మాట్లాడిన్నాం అంటే ఒక అపార్ట్మెంట్ మాట్లాడినాం. అపార్ట్మెంట్ మాట్లాడితే వాడు వద్ టైమ్ పడత అన్నాడు ఒక టూ త్రీ మంత్స్ అన్నడు.
తందా రిపేర్ జెపిత్తాండ
సీలింగ్ చేపిత్తాండు
ఆహా
అ అద వేరే అపేన్మెంట్ చూ నా అనుకున్నం ఇగా
రెంటెంతా అన్నారు
మీ రెంటంటే ఇగా
ఆ
ఒక ఫిఫ్టీన్ థౌజండ్ అన్నాడు మొత్తం మూడు ఫ్లోర్ కావట్టిగా
మొత్తం కలిపి ఫిఫ్ టీన్ థౌసండ్ అన్నాడా ఇగా కరెంటు బిల్ మనదే ఉంటంది లే గా
హ్మ్
బానే ఉంటది
ఏముంది గాని నడుత్తాంది గాని కొద్దుల స్టాకే ఇబ్బంది అయితాంది తీర్చూడు
మెన్సు వేరా అంటే మొత్తం లేడీస్ మెన్సు రెండా
ఆ గోలీ మెన్స్ వే
ఓన్లీ మేన్స్ ఆ హ్మ్ కొత్త కొత్తవి తెప్పి
ద హ్మ్ సూరత్ పోతే మొత్తం కొద్దిలా మోడల్ తెప్పిద్దాం అనుకుంటున్నా
హ్మ్ ఒక అంటే ఒక పది మంది ఫస్ట్ వచ్చి తీసుకోపోతారు చూడు
హ్మ్ అందుకే మన కుద్దుల మనలో చిన్న చిన్నలోని గుద్ది మన కుద్తుల మనలో తీసుకోతారా ఎట్లా చేసి కావాలని తీసుకోవు
హ్మ్ మంచిగా ఉన్నాయి అనుకో మంచిగా ఉన్నాయి అనుకో హ్మ్ అందరు నీ కాడికి వస్తారు కొంచెం డెవలప్ అయిన గాయఫ్
హ్మ్ అదే అని కొద్దిలా తీసుకాపోతే తెలుస్తది మావోల్లుగుతా ఇట్లా బన్నీ అన్న గిట్ల ఇట్లా వీళ్ళంత తెలిసి ఉండదు ఆ కుద్దిగా ఎట్లా తీసుకోవాల బట్ల అని తీసుకోవాల కొనుకుంటరిగా
హ్మ్ మంచి మంచి స్టాకు అడుగు తెలిసినోళ్లు ఎవల్లన్న ఉన్నారా
ఈగ అయన నేను పార్టనర్ గా
హ్మ్ ఆయన తీసుకొని పో పోయి ఇట్లా మాట్లాడురి మంచిగ స్టాక్ గావలి మరి ఫెయిల్ అయితే మాత్రం రిటర్న్ ఇస్తాం
అదిగా చేప్పవుకదరా తీసుకొని రావాలి గా
ఊ తక్కువకు మాట్లాడుకొని కోని రారి ఫస్ట్ ఇది మాట్లాడురి ఈ రూము
రూమ్ అంటే దొరుకుతది రెండో రూము దోర్ గంటే రూమియా
ఊ
నీ అయ్యా ఏమి దొరికితే బర్త్డే కుద్ నష్ట స్టాక్ మంచిదేవాల అనుకున్నాను. కుద్దిగా మై ఇగ్గనే కొద్దిగ అటు ఇటు అడ్జస్ట్వుతున్నా ఇంగ ఇగ మణి కన్న కొద్దిగా ఇబ్బంది అయితుందియా
అవునా
అవును ఇ బననజ మనీగదల తక్కువ పని తక్కువ అయితందిగా నీ మంచి డ్రెస్ లేవు ఆడ అనుకుంటరు
పైసలు ఎక్కువైనాయి కా కానీ మంచి బట్టలు పట్టుకొని వస్తే ఒకవే పదిమంది ఇరవై మంది తీసుకొని అటిని వేసుకుని తిరుగీతే చూస్తే బాగున్నాయి రా ఎక్కడ కొన్నవు అని అడుగుతారు.
ఆ
అని చెప్తే మంచిగానే షాప్ కొంచెం ఫేమస్ అయితది అందరు ఆడికొస్తారు ఒకలి ఒకరిని చూసి ఇంకొకరు కొంటారు
తెలుత్తలేదు కొద్దిలా
ఊ
ఈయల రూమ్ క్లీన్ చెస్తాంది ఇప్పుడే అంత
రూమ్ క్లీన్ చేత్తందా
హూ
ఆ
ఇవల డ్రెస్సులు అంత మంచివి తెచ్చినవు
ఊ మంచిగా పట్టుకుని రార్రి పే తెచ్చి పెట్టుర్రి ఓపెనింగ్ కు వాళ్లన పిలువర్రి
ఆహా ఇగో మీరు వస్తె మీ తోనే ఓపెన్ చేస్తారా అడుగు ఆ ఆ మన మనోళ్ళతోటే
మావాలొస్తే వాళ్ళల్లని తీసుకొని పోయి ఓపెనింగ్ చేపించి గ్రాండ్ గా
మ్మ్ ఇగ మల్లాలంతా కలిసి పోవాలే ట్రావెలే మల్ల ఫస్ట్ ఆఫర్ ఇవ్వడం అనుకున్న అందరికి ఇగ అ
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ ఒకట్ టూ డేస్ త్రీ డేసు కొంచెం ఆఫర్ పెట్టి తక్కువగా తీసుకో ఎ కొద్దిగా అందరికి తెలిసినాక
మ్మ్ మూడు మన ఉగాదోతంది గా దానికి పెడదాం అనుకున్నాను ఇగ
మ్మ్ ఎక్కువ కూడా పెట్టకు డబ్బులు
ఎ హ మల్ల ఎక్కువేం కాదు ఒక ఓన్లీ వన్ డే అంటే హఫ్ ఆఫర్ పెడదాం అనుకు
హ్మ్
తర్వాతి ఇగ ఇగ మన మన బతుకమ్మకి ఆ త్రీ డేస్ పెడదాం అనుకు టున్నాం కూర్చునప్పుడు కానీ ఇప్పుడైతే వన్డే పెడదాం ప్పుడ
నువ్ బేడితే మనూరోళ్లందరూ ఆడికేవత్తరు
ఆ ఇగ అంత యూత్ ఉంటదిగా యూత్ తా త్రేయా
మ్మ్ మన ఊళ్లో గూడా నేన్ చెప్తా గ్రామ పంచాయతికాడ ల మైక్ ఇయ్యే మైక్ లో చెప్పమని చెప్ తా
ఎచ్చి మన ఊళ్లో ఇగ అనౌన్స్మెంట్ ఇగ చేయకున్నా అందరికి తెలిసే మనం పెట్టినామని షాప్ ఇగ
హ్మ్ అంతేలేగాని ఒకసారి మైకులో చెప్పిత్తే తెలుతది ఇట్లా పెట్ట్ ఇన్ చిండుగా మనోడని ఆడికిపోదామని అందరు అనుకుంటరు మ్మ్ మ్మ్
ఏం చెత్తాల్ల మరి మీరు
నేనేం లేదు డిగ్రీ చేత్తున్నా
హ్మ్ మరో త్రీవ ఖాళీగ ఉన్నావ్ నువ్
ఖాళీగానే ఉన్నా ఇగ
ఓ మరి ఎల్లుండి సూరత్ పోదాం వత్తావా మరి
ఎల్లుండా
ఆమ్
సరే రేపన్నా రేపన్నా ఎల్లుండి పొద్దుగాళ్లన్నా వత్తా ఎన్నింటి వరకు పోదాం
బుద్ధిగాల బయల్దేరదాం ఇగ
మ్మ్ సరే పోదాం లే వస్తా
ట్రైన్ బూట్ టికెట్ బుక్ చేసుకొని ఈగ పోంధం పోయే వదం
ఇప్పుడు మారి విషా ఓపనింగ్ మారే
ఓపెంగ్ స్టార్ట్ చేసిన తర్వాత తెల్లారి ఓపెనింగ్ చేదాం అనుకునం అందరం
స్టాక్ తెచ్చి అన్ని ఎక్కడియి ఎక్కడ పెట్
ఫ్రిజ ఇగ షాపింగ్ ఓపెన్ చేదం అందరం అట్లా అనుకున్నాం బన్నీ అన్న నేను ఇట్లా
ఆహా
ఇగ అంటే బన్నీ అన్న సరే రా అనాడు
హ
సరే ఇగ అన్నమాట ఎవరు దానికి సరే అని ఒప్పుకున్నారు
అలా మంచిగానే ది ఒక ఒక పది రోజులు నెల రోజులు అయితే క్లిక్ అయిందంటే ఇక నీ షాప్ తిరిగుండదు
అంతే అలాగే ఒక్కసారి ఫేమస్ అయితే ఇగ
మ్మ్ మ్మ్
షాపింగ్ రిస్క్ అయిత అనుకుంటున్న బాగా
మ్మ్ సరే
వాడోజు వీడోచ్చు వాడోచ్చి అంతా
మ్మ్
ఇగ మనోలనే ద్దులా గట్టి అడిగా పైసలు తీసుకొని పోవాలి ఇగా వెలింటిగా
సండే ఒక రోజు లీవ్ తీసుకో సండే మోషన్స్
తీసుకుని చెప్పినట్టేటు ఇట్లా పిక్స్ గిట్ల అని చేదమ మత్తం బరను బర
కాదు కొంచెం స్టైల్ పెళ్లి అంటే తెప్పిగాని చినినయి బాగా చినిన
ఆ హే టోన్ మనం జస్ట్ నార్మల్ టోన్ నే హెవి టోన్
ఉమ్మ్ హూ అవి చెప్పితే ఇంటి క్కడ కూడా తిడుతారు పాపం మళ్ళ వాళ్ళని
హూ అందుకే చిలరు వొద్దని మంచి ఒక మోడ లక్క తెప్పిదాం అంతే అ
హూ ఆ ఆ
చిల్లర లెక్క దెప్పితే అందరు గిట్లు నేనా అనుకోకుండా మ
హూమ్ బాగుండదు మళ్ళా
హుమ్ అందరుూ గిసన్ బట్లు ఏ వేసుకుంటారూ ఏడా కొన్నారు ఆది ఇది అని పేరు వద్దు మంచి తెద్దాలే క్వాలిటీగా
హూ హు
క్వాలిటీ మెయింటైన్ చేద్దాం మా ఆన్ కున్నాం గా
ఆ అంతలే
హా అయిపోతే ఇంగ వచ్చిన తెప్పించుకోవాలి గా మరి అవి బాయి వద్దూ నార్మల్ బాయి ఏ
ఆ హా మా లేదు ఇట్టి మన బడ్జెట్ లనే మన బడ్జెట్ లనే తెచ్చుకో హూ మా వోడు కూడా ఒకడు మా ఫ్రెండ్ గాడు ఒకడు బట్టలు షాప్ పెట్టిండు వాని కూడా కనుకుంటారే ఇట్లా
హు హుమ్ అదే అదే మన కుదరు తెలిసిన బ్రో సున్నరు కానీ వాళ్ళు ఏమన్నారంటే బ్రో మం చి గానే ఉంటది ఇట్ స్టాల్ తీసుకున్నాను వాళ్ళు సుత లేరు ఇగా
హుమ్ ఇగ వాళ్ళు ఒకవేళ స్టాక్ అయి వినక వాళ్ళు మీరు కలిసి పోయి తెచ్
హుమ్ అదే అప్పుడు అట్టన్నదిగా అనే సార్ ంగ గూత పోదామని ఉన్నాయ
హూ హు
కుదర స్టాక్ మంచిగా తెచ్చుకున్నాం బ్రో అని ఆ బ్రో గుత కొద్దున చెప్పింన్ మనకి ఇట్లా
మ్మ్ ఫార్మరు
హుమ్మ్ హు ఆ బ్రో మంచిగానే చెప్పిండు మరి అట్లా చిల్లర లేకుండా మంచిగానే ఒక మంచి మోడో లెక్కనే చెప్పిండు మరీ చిల్లర లెక్క లేకుండా మంచిగా నే చెప్పిండు ఇక
మ్మ్ ఆహా
చెప్తానేనేవున్న సరే బ్రో ఇట్లా గీసున్ క్వాలిటీ తీసుకుందాం అని చెప్పిన ఇక
హుమ్ బ్రాండ్ తీసుకున్నాం అను కో కొంచెం మంచిగా ఉంటాయి చానా రోజులు వత్తాయి బట్టలు వాళ్ళ కూడా కొన్నందు కూడా వాళ్ళకు సాటిస్ఫాక్షన్ ఉంటది
వేరే ఏం పెట్టవా అనుకున్నాను ఏదో ఒకటి పెట్టవా
నీన్ గాదు మా అమ్మ పేరు పెట రాదు
అట్లద్దని కొద్దిల ట్రెండ్ ఏదో ట్రెండ్ పెడదాం అనుకోని పోయిన
నార్మల్ గా ట్రైన్స్ అన్నా లేకపోతే ఏదో ఒకటి మెన్స్ వేర్ అన్న న్న మెన్స్ క్లబ్ అన్న
ఉ ఉ అదే చెప్తన్న గటల
ఓన్లీ ఆ ఓన్లీ జేన్స్ వే కాబట్టి మెన్ జ్వేరన్న మేన్స్ క్లబ్ అన్నా మేన్స్ ఫ్యాషన్ అన్నా
అది అగుటి తిత్తన్నం అదిగూడ తిత్తన్నం
ఒకటి బోర్డు కొట్టి షాప్ ముందు పెడతానికి
మంచిగ మన ట్రెండ్స్ అని పెడదాం అనుకుంటన్న షాపింగ్ మాల్ పేరు
ఉమ్ అట్లాయిన ఏం కాదు
ఊ ఏదో ఒకటి చూద్దాం అని ఫిక్స్ అయినం కొద్దులా
ఊ రూమ్ మొత్తం క్లీన్ చేసి రడిగా పెట్టు బట్టలు తెచ్చి వచ్చినంక
ఇగా రూమ్ అంటే మనోళ్లు ఈ పిలగాల్లు ఇగా చేత్తాళ్ళు ఇగా మనోలంత
ఉహు కొన్ని ఒక రెండు బొమ్మలు దే నార్మల్ బొమ్మల్ ఉ పెళ్లుడు అంటే బట్టలు తొడుగుతరు షాపింగ్ మల్లాల
అవి తీసుకున్నవులే మొన్ననే
తీసుకున్నారా వాటికి బట్టలేసినవను కోన్ అంటే మంచి గనపడుతది బాగున్నాయి కదా హ హ సరే ఎప్పుడు పోదాం ఎల్లుండి పోదామా
పోన్ చెతాన్నా ఆగు వాడు అడ్నికలు వరంగల్ మీదికెళ్ళి పోత ఉదయ్ గాడు వాడు ఇగ తీసుకని పోదా ఉదయ
సరే నేను ఫోన్ చేత్త ఒకవేళ ఉ ఎవరితో వెల్తరు లెక పొతె ఇనికలే వరంగల్ స్కూల్ ఊ సరే బాయ్